హలో ఆ చెప్పు ఏం చేసి తనావ్
ఏం చేయలేదు.
బేల్పూరి బాగుందంట మా ఫ్రెండ్స్ కి
అవునా నచ్చింద
బాగా కాకపోతే కారం ఎక్కువ ఏసీ ఇచ్చినవు.
ఆ అది ఆ నేను పచ్చిమిర్చి వేసిన అందుకే కారం ఎక్కువుంది
వాళ్ళు అదే అన్నారు కొంచెం కారం తగ్గింటే బాగుండేదని
ఉ బొరుగులు ఉనిమ్టే చీ మిక్సర్ ఉనిమ్టే సెట్టు మిక్చర్ లేదు
ఆ మిక్చర్ నువ్వు ప మొన్న పంపించిన మిక్చర్ రుండుంటే బాగుండేది అయి పడేశిన నేన్ పొద్దున అన్ బే చాలా రోజులు అయింది కదా ఎందు క్లే అనేసి
ఉహు
ఉం ఆ
ఓకే ఓకే ఏం చేస్తున్నావు
ఏం చెయలేదబ్బా ఫుల్ గ తిన్నా పడుకోని ఫోన్ మాట్లాడుతాన
అవునా ఉం నేను
మొత్తం ఆరు మంది ఏమా భలే మీ రూమ్ ల ఆ చాలా మంది కూడా బాలే ఎంజాయ్ చేసినారంటనే
ఉం ఎంజాయ్ చేసినం బొరుగులు తిని
మరి ఎక్కువ్ తాగకె
అ సలమ్మా ఆ హలో
ఆహా అట్లాంటవ
ఉ ఫుడ్ అంటే చాలు కదా ఇంగేం అవసరంలే
మ్
ఉమ్ మీ ఫ్రెండ్స్ ఏమన్నారు బావున్నాయి అన్నారా
బాగున్నాయన్నారు అదే కొంచెం స్పైసీ మళ్ళీ మూంగ్ దాలు ఉంటేయ్ నమ్ తిన్నారు
ఉమ్ సెట్టయిందా
ఆ నువ్వు పెట్టిచ్చిన గిన్నె ఆంటీ కొడుతది
ఇచ్చచ్చమ్ లే మల్లా
ఇచ్చి రావాలి మా బావ కూడా అంటన్నాడు మీది అట్లా కూర్చున్నారు తాగుడు బోతోళ్లు కూర్చున్నాట్టు
ఇంగ మంచం మింద కూర్చొకూడదు కదా అందుకు
అంత కారం ఉన్నప్పుడు అ అంత వేసుకోకుంటేమీ
ఏం చేస్తాం నెక్స్ట్ టైమ్ కారం తక్కువ వేసుకున్నామంతే
పచ్చిమిరుపకయ ఎసుకున్నాను నేన్న కచ్ పచ్చిమిర కేైసుకోలేదు అని చెప్పి
అది కొంచమే వేసిండేది ఇది పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేయలే నేను
అంటే నువ్వు పూర్తిగా స్మాష్ చేసేసి ఓన్లీ పచ్చిమిరపకాయేసి కారపొడి లేకుండా చేసి ఉంటే కాని సరిపోయేది
హ్మ్ ఫస్ట్ వద్దన్నారు కదా అని నేను
అంటే అంత మ్యాష్ అవ్వదులే బాటిల్ తో ఎట్లా అయితది
హ్మ్ ఏదో ఒకటి చెయ్యాలి కదా అని
ఆకలి ఎట్లా ఎట్లో తీర్చుకున్నామ లేదా
అంతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మస్ట్ నీడెడ్
అదే
హ్మ్
ఏందో నీ టైమే పోవట్లేదు
అంతే టైం మనకు కావాలన్నప్పుడు టైం పోదు
ఆ ఆ
హ్మ్
రేపటి నుంచి మళ్ళీ ఐదు రోజులు సన్యాసం
హ్మ్ అంత ఇంక ఆఫీసు సన్యాసం పుచ్చుకుందంప
పుచ్చుకోలేమయ అని ఆలోచిస్తాన్న
హ్మ్ ఏం అట్ల
నా అంతే
హ్మ్ హు ఇంకా ఏం చేస్తన్నావ్
ఇంకేం లా కడుపు నిండా ఉంది
హ్మ్
కదిలితేగన పగిలిపోతదేమో అన్నట్టుగా ఉంది నా పొట్ట ఇప్పుడు
ఆ
హ్మ్
కంటినిండా ని
కదిల్ నిద్ర వచ్చేస్తుంది ఇంకా ఆటోమేటిక్ గా వస్తుంది కడుపు నిండా తిన్నా కాబట్టి మాఅక్క పా ఆ
చెప్ చెప్పు
మా అక్క పాప బట్టలు ఇచ్చింది స్టిచ్చింగ్ ఇమన్ని చెప్పి
ఆహా
ఇప్పుడు వరుకు స్టిచింగ్ కిలా
ఏమట్లా టైం లేదా
టైం లేదు కాదు ఆయన ఉన్నప్పుడు నేను కిందికి పోను నేం పోయినప్పుడు ఆయన ఉండడు
సరిపోయిందిమ
చీపూర్ తిరుగేస్తది మా అక్క ఇంక
వెళ్ళి లోపల చెయ్
ఏం చేయలో ఏమో రేపు ఏ టైంకి వస్తాడో ఆయన ఒకవేళ పొరపాటున నువ్
నాకు ఎంటింటికేలేలా ఆ
నువ్వు లేస్తే గనా
అ రేపు టెంపుల్ రావా
ఏమో చూద్దాం ఏం జరుగుతదో
హ్మ్మ్
ఆహా ఒక ఒకవేల నువ్వు లేస్తే గన మా రూమ్ వచ్చి అవి ఆన్ ఆయనకి ఇచ్చేసీ రా అంటున్న భట్
ఓకే ఓకే
దాంట్లోనే ఆల్ట్రేషన్ డ్రెస్ కూడా ఉంది
హ్మ్మ్ సరేలే
మర్చిపోకు
సరే సరే
మీ డాడీ
మా డాడీ కుడుతాడు అంటే ఆల్ట్రేషన్ చేసి చ్చాడు కానీ నువ్వు నేను నువ్వు లాస్ట్ వీక్ నేను ఇంటికి పోలేదు
లాస్ట్ వీకు బోలె ఈ వీకు బోలే
హ్మ్మ్ అందుకా హ్మ్మ్ హ్మ్మ్ ఇంకేం మరి
మా ఊర్లో అడిగితే మరి విచిత్రంగా చెప్తాను
ఏమి
మిషన్ బట్టదంటా మిషన్ బట్టదంట ఆ క్లాత్ కి మిషన్ పడదంట
ఏం క్లాతమ్మ అంత కష్టమైన క్లాత్
రేపు నువ్వు చూస్తావు కదా నీకు తెలుస్తది కదా
హ్మ్మ్
వాళ్ళు వాళ్ళ ఓవరాక్షన్
హ్మ్మ్ మొన్న మ్యాచ్స్ చూసినావా ఇండియా
ఆ చూసిన
ఆఫ్ పక్కయోరు నాకు తేలీదు బలే ఉండే మ్యాచు ఆ మ్యాచ్ బాగుండే కానీ నేను ఏం చేసా అంటే నేను పది నిమిషాలు మాట్లాడకుండా ని మా రూమ్ లో వాళ్ళతో బెట్ అంటే బెట్ కాదు ఊరికే అట్లా ఒక టాస్క్ తీసుకున్నా. కానీ ఏమైతది తెలుసా ఈ ఆ నిమిషం స్టార్ట్ అయితని అడకి హ్మ్మ్ వికెట్ పడుత్ అది నా హ్యాపీనెన్స్ నా తిక్కని తట్టుకోలేక ఏయి అని అరుస్త. ఓడిపోతా మళ్ళా స్టార్ట్ అంట మళ్ళా సేమ్ రిపీట్ లాస్ట్ కెమో ఐదుసార్లు నాలుగు ఒకసారి గెలిచిన
ఎం గెల్చినవ ఐదు నిమిషాలు గెలిచి నోట్లే ఇన్ఫర్మేషన్ తెలిసింది
అన్నీ తెలిసిపోతే పది నిమిషాలే ఐదు నిమిషాలు కాదు
సంటా నాకు ఫైవ్ మినిట్స్ ఉంటాంద అని చెప్పింది ఉండింది అది కూడా లాస్ట్ లో కం కంట్రోల్ చేసుకోనింది ఏం చెప్పన్నారు మేము మీ రూమ్ లో సీక్రెట్ ఏజెంట్స్ ని వెట్నా
అవును స్పైన్ పెట్
ఎస్ నీ గురించి తెలుసుకోవాలం ఆ
మ్ తెలుసుకోని ఏం పడ్ త్తం లేదు
ఆ
మ్
అది ఎ అట్లా చె పోదామా జూన్ మేలో జూన్ లో అట్లా
యాడికి అదే చూద్దాం చూద్దాం
చూద్దాం కాదు పక్కా ఫిక్స్ అయిపో
పోదాం నాకు పెళ్ళి సెట్ అయితే కష్టం
అయితే కదా
మ్ ఎమో చుద్దాం
ఎంత అంత తొందరగా ఉందా చేసుకోవాలని
లేరు మా మమ్మీ వాళ్ళు చూస్తున్నారు
మ్
మ్ య్యోరు వాళ
టార్చారు
మ్ పిల్లి చేసుకొని ఏం వేస్ట్ నన్న అడిగితే ఇ ఇప్పుడు ప్రస్తుతం సొసైటీ ఎట్లుందం
మొన్న కథలు చూడు వాళ్ళ వైఫ్ వేసుకుంటా అంటే. వీడియో తీసినడంట.
బా గ్రేట్ అబ్బా వాడెవడో.
ఎట్లేసుకోవాలో చూపిచి మరీ వీడియో తీసినాడంట.
ఉహు అట్లా వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి చెప్తే ఇది పేరెంట్స్ కి అర్థం కాదు పర్థం కాదు. వాళ్ళ ఏం లే సొసైటీలో బ్యాడ్ అయితారే మా పిల్లలు పెళ్లి కాకుండా ఉన్నారే అని అనుకుంటారు. అంతేగాని సొసైటీ ఎట్లుందో తెలియట్లేదు వాళ్ళకి.
ఎవరో అనుకుంటారండి మన లైఫ్ ని మనం స్పాయిల్ చేసుకోలేము కదా.
మనం స్పాయిల్ చేసుకోలేము కానీ మన పేరెంట్స్ వినరే.
అదే గదా వచ్చింది. ఆకు మాకు. ఒక టార్చర్ చేస్తుది కనీసం ఇప్పుడు వద్దు అన్నానుకో. సరే నువ్ మారే అంత వరకన్నా. కనీసం వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత అయినా నువ్వు ఖచ్చితంగా చేసేస్తావుంటర్.
ఉహూ.
సుధా లేక
ఇప్పుడు ఎవరిని ట్రస్ట్ చేయలేం అస్సలు.
ఆ.
ఉమ్ ఒక్కోనికి అమ్మాయిల్ అట్లా ఉన్నారు, అబ్బాయిలు అట్ల ఉన్నారు. ఏ అమ్మాయి
ఆ అబ్బాయిల్ని చూసి అమ్మాయిల్ని బాద భయపడతండ్రు. అమ్మాయి అబ్బాయిలు ని చూసి అమ్మాయి భయపడతండ్రు.
ఉ ఒక ఊర్లో తెలుస మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో. అమ్మాయి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమెకి వాళ్ళ భర్తని. అట్లా తల తీసి పక్కన పెట్టిందంట.
మనిషేనా ఆమె అసలు.
అదే కదా మళ్ళీ ఏమైందంటే పోలీసు వాళ్ళు వస్తారు కదా. అతనే కోసుకున్నాడు అని చెప్పిందంట.
తెలవదు.
అంతే తెలుస్తాయి కదా మళ్ళా రెండు రోజులకి కొన్ని రోజులకి బయటికి వస్తుంది కదా.
అవును.
వాళ్ళ అత్తా చెప్పిందంట ఆమె వాళ్ళ అత్తా.
ఆహా.
ఉమ్ ఇట్లా చేసినాడు చేసింది ఆమెని చేసింది అని.
ఆహ.
అతనికి వేరే అఫైర్ ఉందంట.
ఓకే.
తెలిసింది. ఎవరైనా ఉండలేరు‌ అక్కలా చంపేసిందంట.
సూపర్ డెసిషన్ అవును. సూపర్ ఉమెన్.
ఉమ్ అన్ని అట్లాంటివి చూసి కూడా ఈ పెళ్ళిళ్ ఎందుకు అనిపిస్తది. మరీ ఈ సిని ఇండస్ట్రి ఉంది. డు ఒకరీతో పేల్లి చేస్ కుంటారు. మళ్ళ విడాకులు పోతే మళ్ళ ఇంకొకరితో కమిట్ అయితారు. అబ్బ
వాళ్ళని మార్చలేంలే
వాళ్ళు అట్లే ఉన్నారు. మన మనా సాధారణ మనుషులు కూడా అట్లే ఉన్నారులేమ్మా
అదే అందరూ అట్లే ఉన్నారు. సొసైటీనే ఆట్ల ఉం ఏ వాళ్ళని వీళ్ళని ఆని అంటర
హ్ మా టీమ్ లో అయితే క్యూ సి లు ఉంటారు. గాదా వాళ్ళతో పెట్ కుంటారమ్మా రిలేషన్షిప్